ఆ
ఆ
హలో
హాయ్
హాయ్
బాగున్నావా
ఆ బాగున్నా నువ్
ఆ బాగున్నా తిన్నారా
ఆ తిన్నమ్ మీరు దిన్నారా
ఆ ఇందాకే తిన్నం
అవునా
ఆ ఏం స్పెషల్
ఏముంది ఏం లేదు కాకరకాయ కర్రీ
ఈవనింగ్ పెట్టిండ్రా
ఆ
తిన్నారా మరి కాకరకాయ
ఆ తిన్నం ఫేవరెట్
మౌనికా
ఆ
అఓ
కోసుకుంటా
అవును
ఆ
కాఫీకిెళ్ళదమ్రి బయటికి
లేదండి పప్పా పప్పుదీం తింటే ఆ దాన్నేమోంటారు కదా అవి రాదా మీకు
ఇంటిదాది
గ్యాస్
ఆ ఇద
అ హలో
హస్టలో పెట్టినారు ఇగ
అవునా
ఓ
ఇక గ్యాస్ వచ్చిది అంతా మేము రూమ్ లో ఉంటాం రూమ్ అంతా స్మెల్ వస్తుందని ఇక పప్పు తినుడు బంద్ చేస్తాంమండి
మేము కూడా చాలా డేస్ కీమాన్ తింటన్నాంమండి లేకపోతే రోజు కర్రీ తెచ్చుకుంటున్నాం బయట నుండి లేకపోతే ఇక పెరుగుత తింటాం మా అక్కడ కాకరకాయ పెట్టేది అతే నేను మా ఫ్రెండ్ పెరుగు తెచ్చుకో నిన్న మీ పెరుగు ప్యాకెట్ తెచ్చుకో న్నాం అసలు యాక్చువల్లీ పాప్పని అబద్ద్దం చెప్పారు మాకు చిప్స్ కూడా తెచ్చుకున్నాం కానీ కాకరకాయ అని మన తర్వాత నిజం తెలిసింది మేము కూడా చిప్స్ పెట్ తిన్నాం అని అనుకున్నాం మోస వడది మా హసాల అయిపుకి మా బస్సలు పడది ఎట్డ చేస్తాడు
ఆహా హాస్టెల్ అ మీరు అందుకే మళ్ళ ెక్క రూమ్ తీసుకొని ఉంటే నచ్చినప్పుడు నచ్చింది వండుకొంది నొచ్చు
ఇ నెక్స్ట్ అదే చెయాలి ఫోర్ వన్ లో మేము అదే అనుకుంటున్నాం ఈన రూమ్ ిఫ్ట్ అయిదామ్మా
రూమే బెటర్ ఆప్షన్
అవు ఇక కొంతమంది పేరెంట్స్ ఒప్పుకోరు కదా అందుకే ఆగుతున్న మీద
అవునా
అ మీరు ఎక్కడ ఉంటారు మీరు చాలా మంది కలిసి ఉంటారా రూమ్ లో
ఆ మేము నేను ఒక్కదాన్నే ఉంటానండి రూమ్లా మ్మ్ అంటే గణ ఇప్పుడు ఒకలే వండుకొని తింటాం కదా లేదండి అట్లా వస్తే నాకు నచ్చదు అంత ఎక్కువ
అవునా
మ్మ్
ఓ ఏం కర్రీ చేసుకున్నారు మరి మీరు కాకరకాయ అంటే ఇష్టమనికాకరకా
కాకరకాయ చూసుకున్నావా
హా అవునే మేము కూడా చేసుకోవాలి రేపు మాకు కూడా అదే చేస్తారు అనుకుంటా హాస్టల్ ఇగా
అవునా
ఆ
మంచిగుంటది హేళ్తూ మంచిది కాకరకాయ తినాలి
అవున అవును ఇగా రేపు అదే పెడతారు అనుకుంటా మా దగ్గర అయితే మొత్తం డీప్ ఫ్రై చేస్తారు ఇగా సా లో గర్ల్స్ ఎట్లా తింటారు డీప్ ఫ్రై తింటారు కదా అందుకే మా హాస్టల్ లో డీప్ ఫ్రై చేస్త సరే మాకు
ఆ మంచోళ్లే గా ఆలోచిస్తున్నారు కదా
అవునవును మా గురించి చాలా కేర్ తీసుకుంటారు వాళ్ళు అసలు నిజంగా మేము తినమంటే అసలు వాళ్ళ ఎట్లనో అయితది మా కోసం మళ్ళీ వేరే కర్రీ కూడా చేస్తారు వాళ్ళు హ మంచి హాస్టల్ లే ఇగా మాది ఇ ఇక్కడ ఈ సరౌండింగ్ లో మాదే మంచి హాస్టల్ అసలు చాలా పేరు గల్లా హాస్టల్ మాది
అవునా
అవునవును అసలు ఒక కంప్లైంట్ కూడా రాదు
ఇక మంచిోళ్ళు ఉన్నప్పుడు మంచినే ఉంటది కదా
అవునవును ఏ కొంద ేబట్టి అట్లా ఉంటది కాని లేకపోతే మాది మంచి హాస్టల్ చాలా
అవునా
ఉమ్మ్ వెళ్ళిందా మరి కాలేజీకి
ఆ ఎల్లిందండి మీరు కాలేజ్ ఏనా
ఆ కాలేజే ఇవాళ కాలేజ్ కి వెళ్లినం మేము కూడా
అవునా
హ ఇ టెస్ట్ పెట్టిన్రు పాపం రాయం అంటే రాయి రాయ అని ఫర్స్ చేసిరు మా మేడం
అవునా ఆ మిస్కి నాకు
అటు ఇటు పోయి మా ఫ్రెండ్నే చదవమన్నదిగా
అవునా
ఆ ఈ సెమిస్టయర్ లా అమ్మే మచ్చడే గొప్ప అంటే మళ్ళా ఇగా అది ఇది అన్ని పం మమల్ని డిస్టర్బెన్స్ చేస్తాంది అసలు ఎప్పుడు చూసి చూసి ఆ ఫ్యాకల్టీ వద్దని చెప్ తం ఇగా
తీసేస్తారా
ఆ తీసేస్తారు తర్వాత పగబట్టి ఇంటర్నల్స్ లో మా మార్క్స్ తీసేస్తారు
మరి అట్లాంటప్పుడు ఆళ్ళనే ఉంచుకుంటే అయిపోది కదా అండి
అప్పుడు మా పేరు ఎందుకు బయటకు వస్తుంది మేం ఎం చెప్పాము వేరే టోలని రెచ్చగొడితే వాళ్ళు చెప్తారు
అవునా పెద్
ఆ మేమ్ మధ్యలో పోతే మా మార్క్స్ పోతాయ్ అందుకే మేము అంత ఇన్వాల్వ్ గామ్ మీకు ఎక్కువ
మనం చెడిపోయినా వేరే వాళ్ళు
ఆ వేరే వాళ్ళని బతికిస్తాం మేము అట్ల ఇంకా మరి ఏం చేస్తున్నారు
అదే కొంచెం కాలీల్లేవా
అవునా అసైన్మెంట్ ఏమైనా ఇచ్చిన్రా
ఆ ఒకటి రేపు సబ్మిట్ చెయ్యాలి అందరిదయిపోయింది ఆ రే
అవునా రేప్ ట్యేస్ ఉంద మరి ఆమెని
ఆ ఉంది ఉంది కాబట్టే లేప్ ఉంది
అవునా మరి మా ఫ్రెండ్లు లేదని అంటుంది అయితే
థర్డ్ అవర్ సెకండ్ అవర్
ఓ మై గాడ్ లేదనుకొని మేము గూడా రాయలేను
ఇగ ఎప్పటికైనా రాయాల్సిందే కదా అని ఇగ రా ఇస్తాను అండి ఈ మార్స్ కోసం సబ్మిట్
అవునవును ఆమె ముందే చనా స్ట్రిక్ట్ అస్సలు ఆమె చానా స్ట్రిక్ అసలు ఘోరంగా ఎస్తది అసలు మీద మీద పడి చెప్తునట్టె చెప్పు సరే అసలు క్లాస్ అయితే
మేడం కి స్టూడెంట్స్ అంటున్నావ్
స్టూడెంట్స్ అంటే ప్రేమ నా మేడం కి
హ్మ్
లాస్ట్ మేడం నాక్ గూడా అసైన్మెంట్ పంపిస్తే నేను గూడా రాస్కుంటేనా
అవును ఇప్పుడా
ఆ తీస్కుంటా వచ్చి
అవ్వలే ఇంకా
ఇంక ఎన్ని పేపర్సున్నాయి
నేను ఇప్పుడే స్టార్ట్ జేసా ఫస్ట్ ది అప్ప నుండి అప్ప నుండి తిరుగుతనే ఉన్నా
ఎందుకు తిరుగుబోతా మీకు
అంటే తిరుగుడు అంటే నేను కొంచెం సిరీస్ చూస్తా ఆ నిన్న ఒక సిరీస్ వచ్చింది గాని నైట్ ఇట్లనే ఫోన్ లో మాట్లాడుకుంట లేట్ అయి ఇది ఇందాక చూసి ఇప్పుడే రాసుకుంటాన్న
అవునా ఇగ నేను కూడా రాయాలి ఇగ నా కూడా రేప్ సబ్మిషన్ ఉంది నన్నే లేపి మనకి బ్లాక్ మెయిల్ చేస్తది క్లాస్ లో
అంటే మీరు మేడం చెప్పిన మాట్ఇనరా
మేడం చెప్పినమాట ఇంటే మేమ్ స్టూడెంట్స్ ఎందుకైతం అవునువును మెయిన్గా మే మెయిన్ క్క బెంచి కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తుంది మేడం చానా ఇగ మేము కూడా రాస్కోవాలి మా ఫ్రెండ్స్ కైతే అసలు క్లాస్ ఉన్నదనే సోయె లేదు లేదని చెప్ వత్తుంది నాకు గూడా
అవునా
ఆ క్లాస్ లేదని చెప్తుంది నా గూడా మేము గూడా రాస్కుని రేపు సడ్మిట్ చేయాలి ఎన్ని ఫిప్
రాస్కోండి ఇప్పటికే లేట్ అయింది కదా
అవునవును ఎన్ని పేపర్స్ ఉన్నాయి మొత్తం ఎయిట్ పేపర్సా ఓకే ఓకే ఇవాళ గాదని డిసైడ్ అయినాం మేము ఇగ
హ్మ్
ఏంది రా
హ్మ్ ఇది నా ఇప్పుడు రేపు కాలేజీకి వచ్చాక ఇక రాసి ఇపుడు మొదలు పెట్టండివా కబుర్లు
అవునిగ ఆమె క్లాసుల్ని స్టార్ట్ చేస్తే బాగోదు కదా ఇగ కొంచెం ముందే స్టార్ట్ చేస్తాం ఇక ఇప్పుడు స్టార్ట్ జేస్తే ఇగ రేపటి వరకు కొంచెం అన్నా అయితది. అప్పుడు మా క్లాస్ లో కొంచెం ఏమన్నా రాస్తే ఫినిష్ చేసి ఇస్తాం ఇగ
హ్మ్
మీరు రూమ్ లో ఒకరే ఉన్నారేమో మీరు రాసుకుంటున్నారు గావచ్చు ఏమో
ఆ మిగతా వాళ్ళు పండుకున్నారు
అవునా
ఓ ఆ ఆళ్ అంటే అంటే రూమ్ అంతా అంటే పక్కన నైబర్స్ లెక్క ఉంట్రు కదా పక్కకు
ఓహో ఓకే ఓకే ఓకే నైస్ దగ్గరేనా మరి మీ హాస్టల్ కి కాలేజ్ దగ్
ఆ దగ్ దగ్గరే దగ్గరే ఇట్లా హాస్ చందు ఇటు పక్కన రూమ్ కి పోయిఆను కొని ఒకటే గోడ అన్నట్
ఆహా అవునా పక్క పక్కనయితాటే
బా దగ్గర తీసుకున్నా యిగ టైం వేస్ట్ చేయకూడదుకదా ఇగ ఎత్ లెగుసుడు బ్యాగ్ వేస్కొని పోవుడేగా కాలేజ్కి
అవునా
హ్మ్
మంచి మంచి కట్టుబాట్లు అసలు అసలు చాలా బావున్నాయి మీవి నేర్చుకోవాలిగ ఇంక ఎన్ని పేపర్స్ ఉన్నాయి మరి రాసేది
ఆ
ఇప్పుడే స్టార్ట్ చేసినట్టున్నారు
అర్ధంగాలే
ఇప్పుడే స్టార్ట్ చేసిందా అసైన్మెంట్
ఆ ఇప్పుడే స్టార్ట్ చేసింది ఇంకా మూడున్నయ్ ఆరున్నయ్
ఆ కంటిన్యూ చేస్తాం మీ చిన్నగా